తిన్నర్ తిన్నారా మరి మీరు
ఇంకాలే
అవునా ఓకే హం లె టైం లేటైతుంది ఇంక్కా తినలేదు
తినాలాండి కొంచెం ఇంకా టైం పడుతదింగా ఇప్పుడే ఓచ్చారు మా హస్బెండ్ చిన్నగా కంప్లీట్ చేస్కొని
అవునా చిన్న జాబు ఉన్నాడని జేప్పాడు గాదా ఇంకా అంటే ఇగా చాలా వరకు మాత్ ఎర్లీగా దినేస్తారు
స్నాక్స్ దేచ్చాడు ఇందాకే సమోస కాన్ సమోస ఆనియన్సమోసా ఏ
ఓకే స్నక్స్ కె కడుపునింపేసరా ఇంకా ఉమ్మ్ ఉహ్ ఓకే అరే హలో
చెప్పండి ఇంక ఎం సంగతులు
ఆ ఇంకా చెప్పాలి మీరే ఉమ్మ్ అంటే ఏం ఏమన్నా స్పెషల్ గా కుక్ జేసారా మీర్ ఈమధ్య
స్పెషల్గా అంటే ఏం కుక్జెలేదండి
వెరైటీగా ఏమైనా కుక్ జేసారా అంటున్నా
అదే అండి వెరైటీగా గూడా ఏం ట్రై జేలేదు ఆక్చల్గా నేను
అవునా
ఈ మధ్య నేన్ అసల్ కుకింగ్ జోలీ బోక దగ్గర దగ్గర వన్నీయియర్ అవుతుందండి
మీర్ మీరా
ఆ ఏంటండీ
అంటే మీరు చెయ్యకనా అంటున్నా
ఆ నెంజేయక వన్నీయర్ అవుతుంది
ఉమ్మ్ హు అంటే ఆ మీకు ఇంట్రెస్టూ ఉండదా అంత
అట్లనేం లేేదు నాకు కొంజాం హెవీ వాంటింగ్స్ ఉంటుండే నేను కన్సివ్ అయినపుడు సో నాకంటే నేను ఎక్కువా కుక్కింగ్ ఎం ఇంటరెస్ట్ చూపియ్యలేదు మీకేదన్న నోటిఫికేషన్ ఓచ్చిందా అండి
ఉమ్మ్ ఈ మధ్య బయటికెమన్నా వెళ్ళారా
అ మీకు నోటిఫికేషన్ ఏమన్నా వచ్చుతుందా
అదే ట్రై జేస్తున్నా ఇంతవరకు లేదు
ఒక్కె ఇంకెం సంగతులండి
ఇంట్ల అచ్చినప్పుడు బాగోదు కదా ఉమ్ అది ఏమో ఇంకా రా పిల్లల్ని చేసినా ఏమన్నా వెరైటీగా ట్రై జేసారా మరి
ఏం వెరైటీస్ ఎం ట్రై చేయలేదండి.
హలో
ఆ ఆ
హై ఐన్ద
ఆ ఆ చెప్పండి.
ఆఫ్న్ఆర్
ఆ డబ్బులు ఆ ఆ తిన్నాకదండి ఇదివరకే తిన్న
ఆ ఆ ఇప్పుడేంటి స్పెషల్ మరి
బగారా రైస్
హలో మీరే ప్రిపేర్ చేసార?
అ నేనే జేస్తనండి
అమ్మో చాలా ఓపిక చిన్న బాబుని వెట్టుకొని గూడా కుక్ జేసారంటే
అంటే మా ఇంట్లోల్లు హెల్ప్ జేస్తార్లేండి ఒక్కొక్కలు ఒక్కొక్క హా పన్జేస్తరు సో సగం వంట నేనొండుత సగం వంట మా ఇంట్లోల్లోండుతరు హు ఒక్కదాన్నే గాదు
బెటర్ హ్
హుమ్
హుమ్ ఉమ్ హా అంటే మీ బాబుకి మీరు మంత్లీ ఫోటో షూట్ జేస్
ఆ చేస్ న్నానండి
అంటే మీరేమన్ననుకుంటరా లేకపోతే
ఇన్స్టంట్ అండి మేం అప్పడికప్పుడే ఏదోస్తే అది దీసేస్తున్నా ఇప్పుడైతే అంతకముందంటె ముందు ప్లాన్ జేసేదాన్ని ఇంట్లో ఒక ఎవరొన్న ఒకరు సపోట్ పోర్టివ్ ఉండే ఇప్పుడెం మట్లాలేదు. నెక్స్ట్ మంత్ ప్లాన్ జేయాలి ఇంకా ఎదన్నా మన్ స్టిమేట్ లాగా
ఉమ్ హ్
మిరూ మి పపని తీస్తున్నారా?
పపా
ఔను
అంటే ఏ మిమన్త ఇంట్రెస్ట్ పెట్ట్లేదు ఎందుకంటే మా పాప కొంచం పుట్టేటపుడ్ చాలా వరకు చానా ఇష్యూస్ ఫేస్ చేసాం మేము
ఓకే
అమే మళ్ళీ యైత్ మంత్లో పుట్టిందింకా
అయ్యో
నాక్ కొంచం సీజర్స్ అదే వచ్చింది ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ డే కోమ
ఒరినాయనో
అలాంటి సిచ్యువేషన్స్ ఎ చాలా ఫేస్ చేసాం మళ్ళీ మా పాప పుట్టిన తర్వాత వన్ అన్ అండఫ్ వన్ కేజీ నె ఉంది
వామ్మ అంద్లో పెట్టారా బాక్స్ లో బేబీని
వన్ మంత్ పెట్టాము బాక్స్ లో ఇంకా ఇగ ఎట్లాంటే ఆమెన్ జు చూడలేక్ గ అసలు మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చయ్అసలా ఒక టూ మంత్స్ లైఫ్ అంటే ఏంద్ర బాబు అని అన్పించింది
ఉహు అంటే మీక్ ముందు నుంచే ఉందా లా తిప్
లేద్ లేద్ లే లేదు ప్రెగ్నెన్సీ లోనే అసలు బి పీ హెడేక్ విపరీతమైన హెడేకోచ్చింది
అ ప్రెగ్నెన్సీలో
కొంచం స్ట్రెస్ ఫీల్ అయ్య ఇంకా
సర్లే టైం వేస్ట్ సీనియర్ వస్తే ఇంక కష్టం అయితది బాగా
నాకు ఆ ఒక ట్వంటీ డేస్ కి మళ్ళీ నా స్టిచెస్ ఓపెన్ అయ్యాయ్ ఎందుకో మళ్ళీ ఓపెన్ అయ్ మళ్ళీ రీస్టిచెస్ కూడా ఎసార్ నాకు
రీస్టిచస్
ఇగ మొత్తం ఎట్లాంటే ఒక టూ త్రీ మంత్సు గందరగోళం అయ్పోయింది మొత్తం
ఉమ్
అబ్బా ఇంక ఇగ ఇంకొకలను అంటే బేగ భయమైతాంది ఇగ ఇగో ఈమే తోటి ఫేజ్ చేస్నాధన్కి
చది గదా
ఇంగ మెల్లగా ప్లాన్ చేస్తే ఇంకొక బేబీ అంటే ఇగ మేం కొంచం మెల్లగా ప్లాన్ చేస్ కొంచం మైండ్ స్ట్రెస్ కొంచెం అన్ని రిలీఫ్ ఐనాంక మెల్లగా ప్లాన్ చేస్ గమనుంన్నదీ ఇగ
ఉమ్
కేల మళ్ళీ ఏదో ఒకటైనా మళ్ళీ తట్టుకోలేమ్ ఆల్రెడీ చాలా ఒక దెబ్బ బడింది మాక్ చాలా వరకు
అవ్నండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీకు కొంచం బేబీకిి ఎన్ని మంత్స్
ఉమ్ ఇంకో వన్ ఇయర్ గ్యప్ తీస్కున్న తప్పు లేదు అంటే మీరు సెకండ్ బేబీ కావాలన్కుంటే పాపం ఆయన్
అంటే ఒ ఇంకా కొంచెం స్లో ఒక ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చినా పర్లేదు మీకు అ ను ఔకుంటున్న
ఉమ్
అదే మా కూడా కొంచం చిన్న చిన్న ఫైనాన్సియల్ లోడ్ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కొంచెం క్లియర్ అయినాక రిలాక్స్ఫుల్ గా పీస్ ఫ్రీ గా కొంచెం ఉన్నప్పుడే ఇంక టూ ఇయర్స్ వరకు ప్లాన్ చేస్తాం అని ఉన్నాం
ఊహ్మ్మ్
అంటే నాకు తె అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే ఆ చాలా వరకు కు హ ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు
ఆ టెన్ ఇయర్స్ గ్యాప్ కూడా ఉన్నారు మా ఫ్రెండ్ కి మేము ఇంటర్ లో ఉన్నప్పుడు చెల్లి
టు మంత్స్
ఓ ఓకె మంత్స్ అంటున్నార మంత్స్ కామన్ అయిపోయినా ఇప్పుడు కానీ ప్రాపర్ గ్యాప్ తీసుకుంటేనే మళ్ళీ రికవరీ అవుతారు లేదు అంటే దెబ్బ మీద దెబ్బ ఉన్నట్టే ఉంటంది పరిస్థితి
అదే ననకనేయే కొంచం అది ప్లాన్ ఏంది కుందాం అనేఈగ మళ్ళీ మేము ఒకవేళ సెకండ్ బేబీ ఇర్ ప్లాన్ చేద్దాం అన్న మా పాప అసలు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు తిన్న కూడా ఆమె వెయిట్ గెయిన్ కావడానికి అసలు ఎంత అంటే ఇప్పుడు ఆమె ఫోర్టీన్ ఫోర్టీన్ కేజెస్ వచ్చింది ఇప్పుడు నార్మల్ వెయిట్ కి ఇప్పుడు వచ్చిందామె వన్ కేజీ వెయిట్ నుంచి చిన్నప్పుడు
హ్మ్ హు హుమ్మ్ ఇప్పుడు ఇప్పుడు మీకు హెల్త్ కండిషన్ అంతా ఓకేన ఇప్పుడు సెట్
హ ఓకే ఓకే ఇప్పుడు బానే ఉంది అలా వరకు కాన్ఫర్ట్ నాకు కొంచెం పీసీఓడి కొంచం ఉంది లైట్ దాని వల్ల నేను ఓవర్ వెయిట్ అనేది కావద్దని ఫిక్స్ ఐయి డైట్ స్టార్ట్ చే
కిర్ కిర్
ఐతదా ట్వ డేస్ ఉంది అలగలా సారే అండి
ఆ సరేడీ